హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ ఏం చేస్తున్నారండి ఖాళీయేయా
ఆ చెప్పండి
ఆ ఇది అంటే మీరు అంటే ఇప్పుడు మనం గర్ల్స్ కదా ఆజ్ ఎ గర్ల్ గా ఇంట్లో అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లైనా ప్రెజర్ ఉంటది కదా అంటే ఇంకా ఏ చదువుకుంటున్నా కూడా ఏమైనా మ్యాచెస్ వస్తేనో లేదంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు రిలేటివ్స్ ఎవరైనా చెప్తుంటారు కదా ఇంటి అమ్మాయికి ఎప్పుడు పెళ్లి అ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి అని చెప్పని దానిపైన మీ ఒపీనియన్ ఏమనుకో కుంటున్నారండి మీరు
ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా కూడా అండి పక్కన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అమ్మాయి ఏమి ఇంకా చదువుకుంటుంది చదువుకొని ఏం చేస్తది పెళ్లి చేసాయండి అది ఇది అని అంటారండి
చదువుకుని ఏం చేశారండి జాబ్ చేసారని చెప్పలేదా అండి మీరు
వాళ ఇంట్లో వాళ్ళు చదువుకో మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆడ పిల్లలు కానీ పక్కింట్లో వాళ్ళు చదువుకొని బాగుపడు తరేమో అని బంధువులు అలానే ఉంటారు కదండి
ఆ అవున్లేండి ఉహూ పక్కింటి వాళ్ళు చదువుకొని ఏ ఆ చదువుకొని ఎక్కడ బాగుపడిపోతారు అన్నట్టు పెళ్లి చేసేయండి అని చెప్తా ఉంటారా
అవునండి పక్కింటి వాళ్లే కాదండి బంధువులు కూడా అంతే అండి
ఆ
వాళ్ళకైతే ఎక్కడా లేని బాధ మమ్మల్ని వాళ్ళే పెంచుతున్నా ట్టు ఫీల్ అయిపోయి వాళ్ళే బాధ్యతలన్నీ వాళ్ళవి అన్నట్టు ఫీల్ అయితంటారండి
ఆహా అయితే అప్పుడు మీరేమన్నా రా అండి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చెప్తే ఆ మాకు అప్పుడప్పుడు ఉంటదండి ఎప్పుడైనా ఎవరైనా మ్యాచెస్ వచ్చి ఎవరైనా ఇంటి దగ్గరికి అడుగుతున్నార అనుకోండి ఏమి ఇప్పుడే చేయరా మీ అమ్మాయికి అ ఇ అనంటే అప్పుడు వీళ్ళేమో లేదని చెప్తారు వాళ్ళుొచ్చి ఆ అట్లాంటి మ్యాచ్ ఉంది మాకు తెలిసింది ఇట్లాంటి మ్యాచ్ ఉంది అబ్ ఆ అబ్బాయి ఆ పని చేసాడు ఈ పని చేసాడు మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ మంచిగా చూసుకు కుంటారు ఆ ఇం ఏ ఏమి డౌరీస్ అడుగుతారు కదండి అట్లంతా ఏం ఆశ చ్చారు ఆ ఒక వేళ చేసే ఉద్దేశం ఉందా ఏమైనా మాట్లాడతాము అది ఇది అని చెప్పని ఏదో మాట్లాడుతా ఉంటారండి ఊరికా అప్పుడు అనిపిస్తది నీకెందుకు అయ్యా మీకెందుకు అయ్యా మా గురించి అన్నట్టు చెబుదామని కాకపోతే ఇంటి దగ్గర వాళ్ళని ఏమ ేం కదండి మళ్ళీ పెద్దవాళ్ళు
అవునులేండి తెలిసిన వాళ్ళ అయితే ఏమంటామండి ఇంకా తెలియని వాళ్ళనన్నా ఒక మాట ట్టనేచ్చు
ఆ అవును అందులో తెలిసిన వాళ్ళే కాబట్టి ఏమనలేక అట్లంతా సైలెంట్గ ఉండి పో తం అప్పుడప్పుడు ఆ ఇట్లాంటి ఎఫెక్ట్ ఎక్కడ పడుతందో అని భయం ఇేస్తా ఉంటది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నా ఆ ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయనా ఎవరేనా మ్యాచ్ చ్ వచ్చింది అనుకోండి ఏమైనా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఆశగలుగుతాయి కదండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే జాబ్ సెట్ లైఫ్ సెట్ మంచిగా ఉంటారు మంచి చూసుకుంటాడేమో ఆ అన్నట్టు వాళ్ళకి కి ఆశ కాలు
జబ్ అంటే ఒక వాళ్ళకి ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అంటేనే ఆ చేద్దాం లే ఎప్పటికొకప్పుడు పెరుగుతది కదా అనేది ఉంటదండి ఇంట్లో వాళ్ళు కూడా
ఆ అదే ప్రైవేట్ ఎంప్లాయీకిి ఎంత పెద్ద శాలరీ వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు గవర్నమెంటా గవర్నమెంట్ జాబ్ అనే సరికి ఎంత చిన్న శాలరీ వచ్చినా కూడా వాళ్ళకి అరే గవర్నమెంట్ జాబ్ కదా లైఫ్ సెక్యూర్ అట్లా అని చెప్పి ఆలోచి స్తారు కదా వాళ్ళు కూడా
అవునండి అవునవును
ఆసక్తి ఎక్కడ పడతదో మనుషుల పైన అన్నట్టు అనిపిస్తా అది నాకు ఇప్పుడైనా
మీకు అట్లా వచ్చినప్పుడు మీరు ఏం అనరాండి వాళ్ళని
ఆ ఏమంటామండి ఏమ మనం ఇంట్లో వాళ్తో ఐతే ఏమైనా మాట్లాడగలం బయట వాళ్తో ఏం మాట్లాడతామండి.
ఉమ్ ఔన్ లేండి.
ఆ ఇప్పుడు ప్చ్ నార్మల్గా మనమనే గాదు మ అమ్మాయిలనే గాదు మిగతా అమ్మాయిలు గుడా అందరికీ అట్లనే ఉంటది కదండి. చదువుకోవాలి ఇండిపెండెంట్గుడాలి. ఎవర్నీ ఆ ఆశి ఛ గూడదెవ్వర్తోను అని జెప్. పనెంటు డిపెండెంట్ అవ్వగూడుద్. దొ ఎవ్వర్ పైన అన్ జెప్పని. కాని అమ్మాయ్లందరూ వ్. చాలా మంది వరకి ఇట్ల ఆ మధ్యలో.
పక్కింటి వాళ్ళ ఫోర్స్ వల్ల బంధువుల ఫోర్స్ వల్ల.
ఇంట్లో వాళ్ల ఫోర్స్ వల్ల. కొంతమంది ఇంట్లో గూడా ఉం ట్్ర గదండి చేస్కో చేస్కో అన్నట్టు అమ్మ నాన్న గూడా. కొందుమందుంటార్ గదా ఉమ్ అట్ల అమ్మాయ్ల్. బాగా సఫ్రై తా ఉంటరండి బయటకు చెప్పుకోలేక వాళ్ళ బాధలు. కొంతమంది ఇనే పేరెంట్స్. తుంట్రు వాళ్తో కొంచెం గట్టిగ్ మాట్లాడితే సరిపోతది.
ఔనండి కొంతమంది ఏమర్దం జేస్కోర్లేండి.
ఆ అదే అర్థం చేసుకోలేని వా. ళ్ళుంటే కష్టమైతది కదండి.
ఔనవునండి
ఉమ్ ఇంక లవ్ మ్యారేజీ అరేంజ్ మ్యారేజీ వీటిపైన మీకు ఒపీనియన్స్ ఏమైనున్నాయా అంటే ఇది మంచిగుంటాది ఇది బాగుండదు. అట్లేమైనా.
ఏం లేదండి మనలో ఉంటదంతే. మనం మనం చేసుకునే వాళ్ళన్ బట్టి ఉంటదండి. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యా రేజ్ బెట్ర అంటే యా మన్షి బెట్రుం టే ఏ మ్యారేజైనా బెట్రే కదండి
ఆ అది గూడా కరెక్ట్ లేండి అదే కరెక్ట్. ఆ ఇంక క్యాష్ రిలీజియన్ అట్లాంటి పిచ్చ్ ఏమైను అంటే అట్లేమైనుందా అండి మా క్యాస్టే ఉం. ఉండల్ల మా రిలీజనే ఉండల్ల ఆ.
ఇంకా పెద్దవాళ్ళ అంటే ఇంక ఇంట్లో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటదండి మనం కొంచెం చదువుకున్న వాళ్ళం కదండి అట్లే ఏమి థింక్ చేయమండి ఎవరైనా సరే బాగుండాలి కొంచెం బెటర్ ఆప్ నస్తే ఏ కాస్ యితే ఏమండి క్యాస్ట్ ని ఏం చేసుకుంటమ్
ఆ అది కూడా కరెక్టే లేండి క్యాస్ట్ ఊరికిే పేర్ పర్లో రాసుకోవడానికి చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి రాదండి ఆ హా ఏ క్యాస్ట్ అయితే ఏముంది ఇప్పుడు క్యాస్ట్ తక్కువ ఎక్కువైనా ఏది ఏ రిలీజియన్ అయినా కూడా మంచిగా సంపాదించి మనల్ని కొంచెం మంచిగా చూసుకుంటే అదే చా చాలు పేరెంట్స్ కి కూడా కావాల్సిందదే కదండి మంచిగ సెటిల్ అవ్వాలి మంచిగా చూసు పోవాలి అని ఉంటాది కదా ఉమ్ ఉమ్ ఉమ్
మాకు ఎట్లా మా బంధువులు ఉన్నారులేండి టీ అంటే చేసేయం డ్ డి కనీసం ఇప్పుడన్నా ఒక మాట చెప్పండి చేసుకోకండి లేండి ఆ ఒక మాట అనేసు కొండి అనేసుకుంటే ఇంకా క ఇవ్వాలి కదండి వాళ్ళకే మాటిచ్చుకున్నాక అ ట్ అట్లా లాగ చేస్త్ స్తరండి బంధువులు బంధువులను నమ్మకూడదండి అసలు
ఇన్ట్స్ ఇంక మాట ఇచ్చిన తర్వాత అరే నేను వాళ్ళకి మాట ఇచ్చేసినా ఇప్పుడు వద్దంటే ఎట్లా అన్నట్టు వాళ్ళు మాట్ పైన కట్టుబడి ఉంటారు కదండి ఆ తే ఫ్రీ మ్యారేజ్ అయినా ఓకే ఆ మ్యారేజ్ కి కరెక్ట్ ఏజ్ ఏజ్ అని ఏమైనా ఉందాండి మీకు అంటే ఈ ఏజ్ లో చేసుకుంటే బెటర్ మ్యారేజ్
అట్లేం లేదండి మనం మనకి ఇప్పుడు మెంటల్ గా ఫిజికల్ గా చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకోవాల అండి అంతేగాని పక్కన వాళ్ళ మాట యిని ఏజ్ అయిపో తుందని చేసుకోకూడదండి
ఆ
ఏజ్ అయిపోయినా కూడా అదే లైఫే ఏజ్ ఉన్నా కూడా అదే లైఫ కదండి ఏం మార్దు కదండి నెంబర్ ఒకటి పెరుగుతా ఉంటాది
అంతే లెండి ఇప్పుడు ఏజ్ ఏజ్ పెరుగుతుంది అది ఇది అని చేసుకుంటే మళ్ళీ మన లైఫే పాడ
ఆ అవునండి ఏ ఏమైనా ఇంకా తల్లి చేసుకోకుండా చేయాల్సినవి చాలా ఉంటాయి కదాండి అవి ఏమి తీరకనే పెళ్లి చేసుకుంటే
ఆ
ఎలా అండి
ఆ అద నే వెళ్ళండి ఇఫ్ అంటే అన్ని పెళ్లి కాక ముందు ఏమేమి చేయాలనుకున్నామో అన్ని మంచిగా చదువుకొని జాబ్ తెచ్చేసుకొని ఇండిపెండెంట్ అయ్యి మళ్ళీ ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటేయి అవి తీరిన్ తర్వాత ఇంకా మొత్తం లైఫ్ సెట్ అయింది అన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి అది నా ఒపీనియన్ అండి
అమ్మ మీదే కదండి ఎదైనా అంతే అండి చదువుకుంటున్న వాళ్ళ ఫీలింగ్ అయితే అదే అండి ఆయన పెళ్లి కూడ ఎందుకండి చే కని ఏం చేస్తామండి
పెళ్లి ఎందుకంటేన్నరేందండి అసలు పెళ్లి చేసుకోరా ఏంది మీరు
ఏధో అండి సొసైటీలో బతకాలంటే పెళ్లి చేసుకోవాలి అంతే అంతే అంతకు మించి ఇంగ
ఎందుకండి అంత హార్డ్ డెసిషన్స్ అంత హార్డ్ డెసిషన్స్ ఎందుకు తీసుకు కుంటారండి చేసుకోండి కాకపోతే మీరు ఏమేం చేయ్యాలనుకుంటున్నారో అవన్నీ చేసేసిన తర్వాత పెళ్లి చేసుకోండి
అప్పటిని మనల్ని చేసుకునే అనునికి ఉండాలి కదండి ఎవడొక్కడు అంతేదైటం
ఉంటారులేండి మనకి తలరాత లో రాసిపెట్టు ఉంటే మనం ఎప్పుడు చేసుకున్నా అప్పుడు ఎవరు ఒకరు వచ్చాక రెడీ ఉంటారు
అవుండి రాసింటే అదైతే ఇత్త నిజమే రాసింటే ఎప్పటికైనా జరుగుతుది
ఆ ఇప్పుడు పెళ్ళి అనేది అయితే మీకు కరెక్ట్ ఏజ్ లో చేసుకోవాలి పెళ్ళి పైన ఒపీనియన్ అయితే ఏం బ్యాడ్గా లేదు కాకపోతే ఆ రైట్ టైం రైట్ ఏజ్ లో చేసుకుంటే ఓకే అంటారు పెళ్ళి
అంతే అండి రైట్ టైమ్ రైట్జ్ డే రైట్ పర్సన్ అండి అే
ఒకి ఆ
ఆ మూడు ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఆ చేసుకోవచ్చండి
హు మ్ అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటాది
కొంచెం సాటిస్
స్కోప్ ఉంటది ఆ హు అంతే
కన్ని అయిపోయినయ్ కనీసం పెళ్లి చేసుకున్నాాం ఇప్ ప్పుడైనా అనిపిస్తందండి అప్పుడు
ఆ అప్పుడు చేసుకోవాలి అంటారు
అంతే అండి ముందుగా ఇప్పుడు చేసు కున్న ఒకటే పెళ్ళి తర్వాత చేసుకున్న ఒకటే పెళ్ళే కదండి
ఆ అంతే అండి పెళ్లిి పైన అయితే బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏం లేదు మీకు
ఆా లేదండి
ఆ కాకపోతే సొసైటీ కోసం కాకుండా మన కోసం మనం పెళ్లి చేసుకోవాల అంటారు
అంతే అండి
ఆ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిి ఇంతగా పెళ్ళి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినానుందుకు అంటే తెలుస్తది ఏ టైంలో చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అని
లేదండి వెల్కమ్ అండి
ఆ సరే అండి బాయ్
బాయ్ అండి కద్ కట్ చేసినవా